హలో
హలో హాయ్ అండి
హలో హాయ్ అండి బాగున్నారా
బావున్నాం అండి మీరు ఎలా ఉన్నారు.
బాగున్నాం మేము గూడా
ఏం చేస్తున్నారండి
ఏం లేదు ఖాళీ హ్మ్ ఇన్న బ్యాలన్ హా అవునా హ్మ్
కెళ్ళే పనే ఉంది హ్మా
అరే చెల్లే కొంచెం తిన్నారా అండి మరి.
అ టిఫిన్ చేశానండి మీరు చేశారా
అవునా
అంటే ఈరోజూ పెసరట్టు చేశాను.
అవునా
పిల్లా ఆ పిల్లలు స్కూళ్కి ఎళ్తారు మా సార్ డ్యూటీకి ఎళ్తారనీ మార్నింగే పేసరట్టు చేశాను వాళ్ళ్ తిన్నారు వాళ్ళ లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశీ వాళ్ళకు బాక్సులు పెట్టాను అన్నమాట. ఇప్పుడె నే కొంచెం ఫ్రెష్ అయ్యి అ టిఫిన్ చేశాను ఇంక్ కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నయి అవి చూసుకోనీ ఓ ఒక టూవెల్వ్ వరకూ ఉమ్ బయటికి వెళ్ళే పని అంటే మా పెద్ద పాప కాలేజ్కి వెళ్ళే పని ఉందన్నమాట. స్కూళ్ళో ఉం సెమినార్ ఉందీ రావాలి అని అన్నారు.
అవునా
హ్మ్ దానికోసమే చూస్తున్నాను
ఏం కర్రీ చేశారండి మీరు
కర్రీ వచ్చేశీ ఈ రోజు నేనూ మనా చిక్కుడుకాయ వండినా అండి గోరుచుక్ చిక్కుడుకాయ అంటరు చూడండి ఆ అది చేశానన్నమాట.
కర్రీ ఇవాళా
అహా మీరు హాస్టల్లో ఉంటారా
ఆ హాస్టల్ అండి నేను చదువుకుంటున్నాను ఎంసీఏ నేను.
అహ ఏం చదువుతున్నారు.
ఎంసీఏ
ఎంసీఏ చదువుతున్నారా ఓకే ఓకే. త్రీ త్రీ ఇంకా అంటే ఇప్పుడూ ఎంసీఏ క్ మా పాయ్ చిన్నా పాప ఎయిత్ క్లాసు మా పెద్ద పాప ఇప్పుడే డిప్లొమా ఫస్ట్ ఇయర్ అన్నమాట ఊ.
ఊ మీరేం చేస్తుంటరండి హౌస్ వైఫే నా ఇంట్లో.
అంటే హౌస్ వైఫే గాని టైలరింగ్ చేస్తూ ఉంటా అండి.
అవునా
హ్ము బ్లౌజులు గిట్లా స్టిచ్చింగ్ చేస్తా ఉంటా. ఇంట్లోనే చిన్నగా కంగనల్ షాప్ ఉందన్నమాటా ఆ షాప్ చూస్
అవునా
మిషిన్ కుడతా ఉంటా అన్నమాట
ఉ
అంటే ఇప్పుడు మీకు హాలిడేస్ లేవ్వ అండి కంటిన్యూ కాలేజ్ స్టార్ట్ ఉందా
ఆ కంటిన్యూ ఉంది మాకు ఆలెడ్రి సింగింగ్ అవునా ఆటైం మాకుంది
హ మీర్ లాస్ట్ ఇయరా ఫస్ట్ ఇయరా
ఫస్ట్ ఇయరేనా ఓకే ఓకే అంటే హాస్టల్లోనేనా ఇగ మీకు
ఆ హాస్టల్లోనే ఉంటాము
అవునా అంటే హోమ్ సిక్ ఇంటికి వచ్చారా మీకు ఉండదనుకుంటా హోమ్ సిక్ ఎందుకంటే
అంటే మకు నచ్చినప్పుడు ఎల్తం మేము అట్లా వాళ్ళు ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టరు మీరు ఉండాలి పక్కా అని మాకు నచ్చినప్పుడు ఉంటాం అంతే కాలేజ్కి వెళ్ళాలని రూల్ లేదు ఏం లే డైలీ
అచ్చచ్చ కాలేజీల్లో హాస్టల్ సపరేటా అండి
ఆ సపరేట్ హాస్టల్ క్యాంపస్
ఆ అందుకని ఎందుకంటే క్యాంపస్ హాస్టల్ అయితేనేమో రెగ్యులర్గా
ఇట్లా టెన్త్ అయిపోయిన పిల్లలక అయితే అట్లా ఉంటుంది క్యాంపస్ హాస్టల్ ఉండాలని
అవునా
మ్
మరి ఎట్లా ఉంటుది ఆస్టల్ లో బాగుంటుందా దుక్ గిట్లా
ఆ బాగుంటదండి మీ పాప ఎక్కడా డిప్లొమా ఎక్కడ చవుతుంది
మా పాప డిప్లొమా చేసి మడికొండ రాంపూర్ దగ్గర అండి విఎంఆర్ కాలేజ్
అవునా హైదరాబాదేనా
హైదరాబాద్ కాదండి మన ఇటు హైదరాబాద్ కు పోయే రూటే స్టేషన్ గన్పూర్ దగ్గర అనమాట
ఆహా అవునా మీరెక్కడండి గణపూర్ అంటే ఐడియా ఉంది నాకు
ఓకే మాది వచ్చేసి ఇటు వరంగల్ అండి శివనగర్ ఏరియాలో ఉంటాం
అవునా శివనగర్ శివనగర్ లో కూడా ఎక్కువ రిలేటివ్స్ ఉండే
మేము ఇక్కడే ఉంటాం పాప డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంది ఆర్టీసీ బస్సులలో ఎ
అ
ఇంకా మీరేం చేస్తూ ఉంటారు ఒక అంటే ఇప్పుడు ఏమన్నా మరి పా పార్ట్ టైమ్ జాబ్ లెక్కే చేస్ స్తున్నారా స్టడీస్ ఏనా మొత్తం
లేదండి స్టడీసే జాబ్ కోసం కూడా చూస్తున్నాం
చూస్తున్నారా అదే మ చూస్తూ ఉంటారు కదా జాబ్ లో కోసము అట్లా మన పాకెట్ మనీ కోసం ఊకె పేరెంట్స్ నెందుకు
అదే ఆ పైన చూసుకున్నాం గాని టైమింగ్ సెట్ అవ్వట్లేవు అవి మళ్ళీ మా కాలేజ్ కి మాకు అట్లా అ ఇంకేం చేస్తున్నారండి హలో
హలో మీరు ఫ్రెండ్స్తోని ఎటన్నా బయటికి వెళ్ళారా అండి
ఆ వెళ్తనే ఉంటా మొన్ననే మా ఫ్రెండ్ బడ్ బర్డే అయింది జూ జూన్ ఎయిటీన్త్కి స్వర్ణగిరికి వెళ్ళినం
అవునా ఆ టెంపుల్ బాగుంటది అంటరు కదా మేము వెళ్ళలేదు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నది అంటే నైట్ టైమ్ వెళ్ళారా డే టైమ్ వెళ్ళారాండి
మేము ఈవనింగే వెళ్ళినం ఫోర్ కట్ల స్టార్ట్ అయినం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయింది ఫైవ్ థర్టీ
అవును అవును అది చాలా మంది నైట్ టైమ్ లో బాగుంట టది అన
ఉమ్ నైట్ బాగుంటది ఉమ్ ఓ చాలా మంది వస్తున్నారు చాలా మంది చాలా మంది ఉంటున్నరు
అంటే టైం ఎంత పడుతుందో మనం ఇట్ల మెట్లున్నాయి కదా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని రావడానికి
ఆ దానికి ఏం పట్టదు కానీ దర్శనానికే ఇట్ల క్యూ చాలా ఉంటది చాలా మంది వస్తున్నరుగదా ఉమ్
మంది ఉంటారనుకుంటా
ఉంటరు చాలా మంది ఉంటరు అసలు నార్మల్ డేస్ లోనే ఫుల్లు మంది ఉంటున్నరు మేము నార్మల్ డేస్ లోనే వెళ్ళాము ఆ
అదే అందరు చాలా మంది ఇగ స్వర్ణగిరి అని వెళ్తున్నరు అటు నుంచి అటు మళ్ళా యాదగిరి ఆ ఇంకొఫాస్ట్ కటి ఏదో ఆ ఒక బంగారులింగంమనే అటు చాలా ఉన్నాయి కదా టెంపుల్స్ ఇంకేదో రా గుర్తుకు రావట్లే కానీ కొంచెం మంచి మంచి టెంపుల్స్ అటు ఉన్నయని తెలిసింది ఒకసారి చూసి ట్రిప్ ఎయ్యాల వాటికి
వెళ్లాలంటే మేము కూడా ఎటెల్లం ఫ్యామిలీతోనయితే ఫ్రెండ్స్తోనే ఇగ అన్ని ఉమ్ ఎప్పుడు వీలు కాదు అనుకుంటాం అంతే
ఆ ఇగ ఫ్యామిలీస్ అంటే ఇక అందరు రావాలి అడగాలి వాళ్ళు పర్మిషన్లు ఇయ్యాలి ఒప్పుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఏముంది ఇప్పుడు అనుకోని మనం
ఎప్పుడెళ్లలే ఆ మీరు ఎల్లిలా అండి ఫ్యామలీ ఎక్కడికైనా
అంటే మేము ఈ మధ్యలో అంటే తిరుపతికి వెళ్ళామ వచ్చామండి
అవునా ఉమ్ తిరుపతిల కూడా ఫుల్లు రష్ ఉందంట కదా మా ఫ్రెండ్ మొన్ననే వెళ్ళింది మా దర్శనానికి ఫుల్ మందే అని చెప్తుంది
ఆ అవును మా లక్ ఏందంటే మేము పోయిన ఒక వన్ డే మాత్రమే రష్ లేదు మాకు ఒక నైన్ అవర్స్ లో దర్శనం అయింది మేము రిటర్న్ అ వచ్చే రోజు నుంచి వన్ వీక్ వరకు థర్టీ త్రీ అవర్స్ థర్టీ ఫోర్ అవర్స్ దర్శనం పట్టిందంటా
అట్ల వట్టిందంట
అవును అదే అంటున్నాం మొన్న మేము కూడా రీసెంట్ గా మొన్న ట్వంటీ సెకండ్ కి వెళ్ళాను అన్నమాట
అవు
ఆ ఒక్క రోజే రష్లేదు కతం మేము దర్శనమై బయటికి వచ్చి ఆ కిందికి వచ్చి రిటర్న్ కి వెళ్తాను ఫుల్ పబ్లిక్గా ప్యాకప్ అయిన్రు ఆ ఇంకేందంటే అక్కడ ఇక సిస్టము కింద నుంచి బస్సులే ఆపేసిన పైన అసలు ప్లేస్ లేదు పైకి రావద్దు పైన దర్శనం అయ్యి వచ్చేదాక మీరు కింద ఉండాలి కిందనే ఉండాలని కూడా ఆపిర్రంట ఆ అట్లా చేసారంట ఇక కొంతమంది రిటర్న్ వచ్చేసిర్రు కొంతమంది అక్కడే వెయిట్ చేసారు ఉన్న వాళ్ళకి మాత్రం థర్టీ త్రీ అవర్స్ థర్టీ ఫోర్ అవర్స్ పట్టింది
ఉ
అంటే మేము వెళ్ళొచ్చాక మా రిలేషన్స్ మీరు ఒకటే రోజు లో పోయొచ్చారు కదా మేము వెళ్ళి రామ అని చెప్ వెళ్ళారనమాట వాళ్ళకు పాపం దర్శనానికి మూడు రోజులు పట్టింది ఆ అ ఎప్పుడు రష్ ఉంటది ఎప్పుడు ఉండదు అన్న శాస్త్రనార్థం కాదు ఇ అది మన లక్ ఆ
కావాలింకా
ఆ దేవుడు మన తొందర దర్శనం చేయాలంటే తొందరగా వద్ది లేదంటే లేదు అంటే మీరిప్పుడు సేవాకి ఇట్లా వెళ్తారా ఇంట్లా సేవ బుకింగ్ కూడా ఉంటది కదా
అట్లండి అసలు నేను తిరుపతికే వెళ్ళలేదండి ఒక్కసారి కూడా
అయ్యో అవునా అండి అంటే ఎందుకు మీ ఫ్యామిలీ వాళ్ళ ఎప్పుడు తీసుకెళ్ళలేదా
వెళ్ళలేదు మా నాన్నకి ఏందంటే ఎక్కువ పోడు అదే వీళ్ళ దగ్గరకైతే ఇట్లా ఎప్పటికి ఏదో ఒక పనుంది అంటాడు
అంటే ఇప్పుడు చాలా మంది ఇంగ్ మీ కాలేజ్ ఉంట యంగ్ స్టార్స్ చాలా మంది సేవకు వస్ స్తున్నది
ఆ వెళుతున్నారు ఇవ చాలా మన సాఫ్ట్వేర్ జాబ్ అంటా ఆళ్లు వీళ్ళు పెద్ద పెద్దళ్లే
యంగ్స్టార్స్ఇంట్రెస్ట్ చూపెడతారు జాబ్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ తో వస్తునమాట ఎందుకంటే నేను న మ లాస్ట్ ఫిబ్రవరి నేను ఎల్లా అన్నమాట సేవకీ
అవునా
ఆ వెళ్ళాను అయితే అప్పుడు చాలా ఆ మే సేవ ఏ ఐతే సేవ పోయినప్పుడు చాలా మంది మీలాంటి వాళ్ళే వచ్చిర్రన్నమాట అందుకని అడుగుతున్నా మీరెప్పుడైనా వెళ్లారా అని
అబ్బే ఏం ఏం వర్క్ ఉంటందండి మనకి
ఏం వర్కు అం అంటే మనకి టెంపుల్ల్లో డ్యూటీ చేస్తానేమో వచ్చే పబ్లిక్ ని కొంచెం హ్యాండిల్ చేసుకు కుటుంబాల తర్వాత త్వరగా క్లియర్ చేయాలే ఆ మన వడ్డిచ్చే కాడే ఉంటానేమో ఫుడ్ సప్లై చేయ్యాలి ఒక్కొక్కసారి మన లా లాకర్స్ రూమ్స్ లో కాడ కూడా ఉంటారు వచ్చిన వాళ్ళ లాకర్స్ కోసం అట్లా లైన్లు ఉంటారు కదా వాళ్ళకు టైం టు టైమ్ ఉన్నాయా లేవ్వ లేదా ఇచ్చేది ఉంటే లాకల్ ఇచ్చకోవడం అట్లా కానీ ఈ ఐట్ డేస్ లో ఒక రోజు మాత్రం టెంపుల్ డ్యూటీ పడుతది మనకి దేవుని గుళ్లో అది మంచి అదృష్టం అండి
అదృష్టం ఎంత అదృష్టం అవును
నాకు అక్కడ పడిందంటే మన లాకర్ల దగ్గర పడింది తర్వాత లడ్డు కౌంటర్ లో పడింది నాకు
అవునా
ఆ తర్వాత ఇక శ్రీవారి సన్నిధిలో పడింది
చాలా అదృష్టం అసలు ఒక రెండు మూడు సెకండ్ అవును
పడ్డోళ్ళు ఇంక ఫస్ట్ ముందు వెళ్ళిపోయారు ఇంకా
అవునా మ్ ఉహు
బాగుంటదండి అట్లా వెళ్ళాలని మొన్న కూడా లాస్ట్ ఈ మంత్ లాస్ట్ మంత్ ట్రై చేసా మళ్ళా అంటే ఆ దాన్ని ఏమో రిజిస్ట్రేషన్ కోసం ఉంటది కదా అప్లై చేయడం చేస్తే నాకు రాలే గాని మా అక్కకు వచ్చింది అనమాట ప్పు మా అక్క నెక్స్ట్ మంత వెళ్తది మ్ మ్ చూడాలి మళ్ళీ
చాలా మంది వెళ్ళిన వాళ్ళయితే ఆ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ గా చేసుకుంటున్నారు
అవునవును వెళ్తున్నారు ఎందుకంటే అది ఒక్కసారి అనుభవం పొందిన్రు కదా
అవును
ఆ వాటి గురించి తెలిసాక అట్లా ఇట్లా దర్శనానికి పోతే మన దేవున్ని ఒక సెకండ్ కూడా చూడలేము కానీ అట్లా ఒకవేళ ఆ ఒకవేళ సేవకు పోతే మన అదృష్టం ఉంటే గుల్లో పడితే త్రీ అవర్స్ దేవుని ముందే దేవుని కుంటుండేది దా ఒక్క కోసమే అందరు వెళ్తున్నారు
అవునా
ట్రై చెయండి మీరు కూడా ఎప్పుడన్నా అంటే కాలేజీ లో మీకు టెన్ డేస్ అట్లా ఉంటంది కదా ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో ట్రై చేయయండి మంచి ఎంజాయ్మెంట్ ఉంటందండి
డబ్బులు ఎంత అవుతదొ తెల్వదు కదా అని అగిపోతున్నామ్ అందరం
అవుదు తెల్సా అండి ఫుడ్ వాళ్ళదే బెడ్ వాళ్ళేదే జస్ట్ మన ట్రావెలింగ్ ఖర్చులు నువ్వు పర్సనల్ గా నాకు నీకు నచ్చక నువ్వు బయట తింటే తప్ప నీకైతే ఏం ఖర్చు కాదు నానైతే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తోనే వెళ్ళొచ్చా
అవునా
మ్
నార్మల్గా ఫ్రెండ్స్ వెళ్ళాం అనుకుంటే డబ్బులు ఎక్కువైతే ఏమో అని ఆగిపోతున్నాం మేమే
లేదు లేదు డబ్బులు ఏం ఖర్చు కావు మనం ఒక ట్రావెలింగ్ ఖర్చులే పెట్టుకోవాలి ఆడి పోనాక వాళ్ళే రూమ్స్ ఇస్తారు వాళ్ళే ఫుడ్ ఉంటది మనకి టైం టు టై